చెప్పు చెప్పు ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఇప్పుడే తినేసి ఇట్లా కూర్చున్నా
ఏం కరీ
మాది ఎగ్ ఇవాళ
ఎగ్
ఎగ్ కర్రీ బాయిల్డ్ ఎగ్
ఇంకా
ఇంతే బాయిల్డ్ ఎగ్గే బెస్ట్
ఉత్తి ఎగ్ ఫ్రై ఏనా
అ!
ఒక ఎగ్ ఏనా
అహా ఓన్లీ వన్ ఎగ్ చెప్ విశేషాలు ఏంటి ఇంకా
ఏమ్ లేవ్ చెప్పాలి
మ్మ్మ్
నువ్వే సమ్ వేర్స్
టాపిక్ వాట్ ఇస్ ద టాపిక్
ఆ నీకు తెలిసిన ఫేమస్ బ్రాండ్స్ ఏంటి అంటే అ బాబిలే ఆ
ఆ.. తెలిసి డెనిమ్ జేమ్స్
అదో కంపెనీయా
అంటే ఆ డ్రెస్సులల్లా ఉంటాయి కొన్ని
బాగా కాస్ట్ ఎక్కువ ఉంటద
డెనిమ్స్ అంటే మినిమం త్రీ థౌసండ్ పైనే ఉంటాయ్ థర్టి ఫైవ్ బేస్ట్ ప్రైజ్
ఆ ఇంకా ఇంక ఎక్కువ ఉంటందా
ఇంకా ఎక్కువనే ఉంటాయి
ఒక్క జిన్ పెంట్ ఎంత ఉంటది
మ్ అంటే నార్మల్ గా ఉండేటి ఒరిజినల్ అయితే మినిమం బేస్ ప్రైస్ త్రీ థౌజండ్ అట్ల ఉంటది
వాయియో మస్తు కాస్ట్ ఉంటాయి
ఆ మరి ఏమనుకున్నావ్
ఎక్కడ ఎక్కడ దొరుకుతాయ్ అవి
మాల్స్ మనం టి ఎన్ ఎ నార్ చెట్టు దగ్గర దొరికుతాయ్ హలో
అంటే
హలో
హలో
హలో
ఇంకేంటి
ఆ వినిపిస్తలేదు గట్టిగ మాట్లాడు
ఎట్టేయ్
అంత దూరం పెట్టి మాట్లాడితే వినిపిస్తలేదు
నేను దూరం పెట్టలేదు
అర్దమయితలే
నేను దూరం పెట్టలే
ఇప్పుడు మంచిగ వినిపిత్తాంది
అరే బ్లూటూత్ పెట్టుకొని కొంచెం దూరం కొత్తే ఇనబడదా ఓకే ఇంకేముంది
ఇది సోషల్ మీడియా వాడతా ను్వు సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ యూట్యూబ్
గాయన్ని ఎన్ని వాడను
దానివల్ల యూజ్ చేసాండి
దా చాల టై పాస్ అయి
టైం పాస్ కాయి కద ఇ అంటే కొన్ని ఉంటాయి కదా ఇట్లా
ఆ ఎంటటైన్మెట్ ఎంటటైన్మెట్ పర్పస్ యూస్ చేయొచ్చు దాన్ని
ఇంకా లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కదా ఇట్లా ఏమన్నా ఇప్పుడు వాళ్ళు చేసి పెడతారు కదా ఎట్లా చేయాల
యూట్యూబ్ లో వీడియోస్ అది ఒక బెనిఫిట్ అనుకో
ఆ
మంచిగా టైమ్ పాస్ అయితుంది అది ఒక బెనిఫిట్ అంది
అ
ఎజుకషన్ ఆ ఫస్ అ పెట్టడం వళ్ల్ల మానీ డకుతే
ఆ
మళ్ళా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది
వ్యూస్ ఎక్కువస్తే మంచిమాని వస్తే
ఆ కరెక్టే అమ్మ బిజినెస్ కూడా పెట్టొచ్చు బిజినెస్ సైండ్ ఎర్నింగ్స్
వ్యూస్ వళ్ళ వస్తాయి
ఆ
కొందరు టాలెంట్ కూడా షో చేస్తారు నా మాటకి అంటే కొందరు కొన్నిట్లలా తక్కువ ఉంటారు కదా ఇలా వీడియో తీసి పెడితే వాని టాలెంట్ అంతా తెలుతుంది కదా ఇట్లా వైరల్ అయిపోతా అంట
మాట్లాడవు
పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తే ఉ
స దూర కదురుకుంటున్నా అని చెప్పినా కదా
ఒక పది నిమిషాలులాగరాదు
ఓకే ఓకే ఓకే ఓకే
డిసడ్వాన్ంటేజెస్ ఉన్నాయ్ మళ్ళ
ఎందుకంటే ఇప్పుడు మొత్తం చిన్నపిల్లలకి ఎక్కువ
ఆ
చిన్నపిల్లలే ఎక్కువ ఫోన్స్ యూజ చేస్తున్నారు అంటున్నారు వాళ్లకుఫోన్ ఇయ్యకపోతే తినుడలేదు
కరెక్ట్ అంటే టై కూడా వేస్ట్ అయితే మరి టై పాస్ సమ టైం కూడా వేస్ట్ అవుతుంది ఇష్ట వల్ల
చాలా టైం వేస్ట్ అయితది మామూలుగా కదా చేయాల అనుకున్న పని కూడా అయిపోతది
నమస్తే మొత్తం దానికి అడిక్ట్ అయిపోతారు మొత్తం
అడిక్ట్ అయిపోతార్ అందుకే లిమిటెడ్ ఉండాలి
అవును
అంటే ఒక టైమ్ లిమిట్ పెట్టుకోవడం
దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే కంటిన్యూస్ గా చూస్తాం కదా
అవును కళ్ళు కళ్ళు కరాబ అయితే మెన్గా మళ్ళీ హెడేక్ అని అదీఇదీ అంటార్
మల్ల ప్రైవేట్ ఇష్యూస్ కూడా ఉంటాయ్ కొన్ని
మెయిన్ గా హైకింగ్ ఎక్కువ అయితంటుంది అందులో ఆ
పర్సనల్ డేటా అట్లా ఉంటాయిగా అట్లాంటివి అన్నీ మిస్ అయితంటేయ్
అదే అందుకే ఓ అయిత్థాయ కువా చాలా
ఎందుకంటే వాళ్ళ లైఫ్ని చూసి డీప్ ప్రెషన్ ఇట్లా సాడ్ అయిపో వాళ్ళు మంచిగా ఉనారు ఇట్ల అనుకుంటాం కదా
అనుకుంటారు అనుకుంటారు నిజంగా చాలా ఉంటది హ్మ్ ఇప్పుడు వాళ్ళు ఏదన్న ట్రిప్స్ పోయి మంచిగా పెట్టిలనుకో అరే మనం కూడా పోతే అయిపోకదా
అట్నే ఉంటది ఇక సమాజం ఇప్పుడు ఎట్లునది
చాలా వరస్ట్ అయిపోయింది
ఏం చేస్తుంది జన్ చెడ అంటా కాకపోతే అది గ్లోబల్ కనెక్షన్ మరి ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే గ్లోబల్ కనెక్షన్ మాకు అది
అంటే
మొత్తం ఇగా వరల్డ్ లో ఎక్కడున్నా వాళ్ళంతా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు మనం
అవును
హ్మ అదే గ్లోబల్ కనెక్షన్ అంటే
అవునా
మల్ల జాబ్ అప్పోర్చున్టీస్ ఇట్లా వస్తాయ్ కదా
అవును అల్లకెళ్లె వస్తాయ్
అవేర్నెస్ కూడా క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే ఇట్లా చేస్తారగా కొన్ని వీడియోస్లల్లా
ఏం చేస్తారు
అంటే అవేర్నెస్ అంటే దేనికోసం అట్లా చేయవద్ద అని చెప్తా అంటారు మనకి
అవి మంచి మంచి వి ఎప్పుడు పాపులర్ కావు
సోది అంటే పబ్లిక్ లో ఎట్లున్నది సమాజం ఎట్
ఆ గవాటు గవాటు మీద ఇప్పుడు జనాలు ఇంట్రెస్ట్ చూపియరు ఏదనా
ఇంపార్టెంట్గా హా
ఇంపార్టెంట్ గది
ఎమర్జెన్సీ హెల్ప్ లెక్క ఇట్ల డనేషన్స్ ఇట్ల ఎవర్ బ్లడ్ డొనేషన్ ఇట్లా మొన్న ఆమెకు చేసా చూసినవా హెల్ప్ కావాలంటే ఇస్టేల్ రోడ్స్ ఆ ఆ
దాని వల్ల చాలా అ ఇప్పటినుంచి
దాని వల్ల కూడా ఇప్పుడు కొన్ని మంచిగా ఉన్నాయి కానీ కొన్ని డిసడ్వాంటేజ్
అవును
మన బ్రాండ్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు
ఏమున్నాయి దానివల్ల
డిస్అడ్వాంటేజ్సా
ఆ
డిస్డ్ డిస్ట్రక్షన్గా సైబర్ బైలింగ్ ఆన్లైన్ ఇట్లా ట్రోలింగ్ చేస్తారు కదా
మనం ఏదైనా లింక్ లింక్ మీద క్లిక్ చేస్తే కథమే ఇగ అది
మళ ట్రోలింగ్ కూడా జేస్తారు ఇగ
ఓ గోరంగా
ఉమ్ మళ్ళా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా అంటారు
ఆ
ఇగ అకౌంట్ సెక్యూరిటీ రిస్క్స్ ఉంటాయిలెస్ రియల్ ఇంట్రడక్షన్
ఏ
అవన్నీ డిస్డ్వాంటేజెస్ ఇగ మనకు తెలవై ఉంటేయి కాని మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇగ
ఆ
మనం వాడేటోల్లం వాటి డిసడ్వంటేజ్ అని తెలిసి కూడా మనం వాడతాం
అదే ట్యాలెంట్
అట్లుంటాది మరి
మంచి ఒక ఒక ఆ బ్రాండ్ చెప్పు మ అలా ఏమన్నా బట్టలు తీసుకుందం
ఉమ్ బ్రాండ్స్ అంటే ఇంకా గల్ మాకు మెన్స్ వేరే బ్రాండ్స్ ఉంటాయి
చెప్పు నీ ఏం కాదు తీసుకుంటా
అంతే అంటావా
ఆపిల్ అమెజాన్ విట్లాళ్ళ బట్టలు అమ్మరు కదా
అవి ఫాన్స్ ఫోన్స్ వటికి కాబట్టి అవి అయి వేరే కంపెనీ
ఉమ్ ఆ చానల్ నైకిీ
ఉమ్
గ్యాప్
రాయమడ్ వేనేస్ దిన్ ఆలన్ సోలీ పీటర్ ఇంగ్లాడ్ పీటర్ ఇంగ్లాండ్ అయనా బెటర్ దెల్సా ఇంకా
ఏంటి ఏంటి అవి షూలా
అవి బడ్జెట్ ఆ బడ్జెట్ ఎక్కువ క్వాలిటీ కూడా ఎక్కువనే
జారా
లీవీస్ కూడా
బెన్నై అన్ని బ్రాండ్స్